వి చెప్ప సదా హలో
వినిపిస్తుంది కేదాగి
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు
ఏం లేదులే
స్కూల్ కెళ్తున్నావా
ఆ
ఏం చదువుతున్నావు
ఫిఫ్త్
ఆహా టీచర్స్ ఎలా ఉన్
బావున్నారు
ఆహా మీ స్కూల్లో ఏమేమి చేస్తారు ఇంకా
చదువుతాం రీడింగ్ చేస్తాం ఆడుకుంటాం
మ్మ్ హు ఇంకా
స్టోరీస్ చెప్పుకుంటాం
మ్మ్ మళ్లీ
మా టీచర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ గా స్టోరీస్ చెప్తుంది ఆడిపిస్ స్తుంది
మ్మ్ హు మీ సిస్టర్స్
ఒక ఒక
హలో
చెల్లావు క
మ్మ్ చెప్పండి వినిపిసున్ హలో
హల్
ఆ చెప్పురా వినిపిస్తుంది హలో హలో ఆ మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు
మమ్మీ హోమ్ మేకర్ ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయ్
సిస్టర్ బ్రదర్
బ్రదర్ సెకండ్ క్లాస్ సిస్టర్ థర్డ్ క్లాస్
ఆహా మళ్ళీ ఇంట్లో ఏం పడుగల సెలబ్రేషన్ అవి ఇవి ఏం చెయ్యరా
ఆ చేస్తాము
స్కూల్ ట్రిప్స్
ఆ తీసుకెళ్తారు
అన్ని సబ్జెక్ట్స్ టీచర్స్ బానే చెప్తారా ఎక్స్ప్లెయిన్
ఆ బా చెప్తారు
మీకేం సబ్జెక్ట్ ఇంట్రెస్ట్
ఈవిఎస్
ఆహ అ నీ గోల్ ఏంటి
సైన్స్ టీస్
ఏమైనా కోచింగ్కి వెళ్తావాస్ సమ్మర్ కోచింగ్స్ కి
ఆ కంప్యూటర్ క్లాస్కిళ్తా
ఉహ అక్కడ బాగానే చెప్తారా మరి
ఆ బాగా చెప్తారు అ
ఆహా ఏం కోర్స్ తీసుకున్నారు కంప్యూటర్లో
ఆ టైపింగ్
పైకింగ్ గా ఇంకే మరి ఇంకేం జరుపుతారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయ్యడి అ స్కూల్లో
మా ఫ్రెండ్ పే పేరు ప్రవస్తి ఆమె అందరితో బాగుంటుంది మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్సిప్ నేను
ఆహ ఏటన్న బయటికి ఏళ్తారా
ఆ వెళ్తాము
ఉహ ఎటెళ్తారు
పార్క్
మూవి
మూవీస్కెళ్లం
వెళ్తారా
ఆ వెళ్తాం
నీక ఏ మూవీ ఇష్టం
గీతా గోవిందం
ఎన్ని సార్లు చుసావ్
చే
టూ త్రీ టైమ్స్ ఆ హీరోస ఎవర్ ఇష్టటమ్ మరి
త్రాబస్
ఈరోనిస్
సాయిపల్లవి
సీరియల్స్ చూస్తారా
ఆ చూస్తాను
ఏం సీరియల్ చూస్తా
గుండె నిండా గుడి కంటలు
ఆ హ మమ్మీ వాళ్
మమ్మీ వాళ్ళు కూడా చూస్తారు
మొబైలా టీవి
టీవీ
ఇంకేం జరుపుతారు మరి పండుగలు
దీపావళికి లక్ష్మి
చెప్పు కంటిన్యూచేయ్
దిప్ పావళికి పూజ చేసుకుం టం
హ్మ్ మళ్ళి మళ్ళీ ఏం పండుగలు చేస్తారు
చేసుకుంటాం
సంక్రాంతి పిండి వంటలు చేస్తారా
ఆ చేస్తాం
ఏం చేస్తారు చాక్నాలు
చ క్నాలు కారపూసలు
హ్మ్
అద్దాల గారెలు
మ్ హె అరిసెలు అలాంటివి ఏం చెయరా
ఆ చేస్తాం
హ్మ్ ఇంకేం చేస్తారో మరి దివళి
దివళి రోజు పూజ చేసుకుంటాం పిండి వంటలు కూడా
లక్ష్మీపూజ చేస్తారా
ఆ చేస్తాం
ఉహు దసరా సెలబ్రేషన్ చేస్తరా
ఆ చేస్తం
మీరు బతుకమ్మ పేరుస్తరా
ఆ పేరుస్తాం
ఎక్కడ బయట ఏళ్ళి ఆడతరా విలేజ్ లానే ఇంటిదగ్గర ఆడరా
ఇంటి దగ్గరే
హ్మ్ హు ఏం డాన్స్ జెస్తరా మరి
ఆ చేస్తా
జస్ట్ బతుకమ్మనా
ఆ
డ్యాన్స్ కూడా జేస్తారా జస్ట్ బతుకమ్మ నే
బతుకమ్మనే
హ్మ్ హు మీ సిస్టర్ ఏక్లాస్ హ్మ్ తన పేరు
జ్ఞాన ప్రతిభ
ఉహు మంచిన జతుతధ
ఆ చదుతది
ఉహు తను ను ఒకటె క్లాస్ ఒకటె స్కూలా
ఆ ఒకటే స్కూల్
ఉహు ఇంకేం మన స్కూల్ లైఫ్ ఎలా ఉంటది
బాగుంటది
ఉహు ఎగ్జామ్స్ ఎప్పుడు
ఆ అచ్చే మంత్
ఉహు అవుతున్నారా వాళ్ళు ప్రిపేర్
ఆయి
ఉహు ఇక ట్యూషన్ గెళ్తరా
ఆ వెళ్తా
మమ్మీ హోంవర్క్
ఆ
మమ్మీ హోమ్వర్క్ చేస్తద
కాదు నేనే చేస్తా
ఎందుకు మమ్మీ చేసి ఇయ్యాదా
అక్క మమ్మీ మన
హ్మ్
హ్మ్
మమ్మీ హెల్ప్ జెయ్యదా
చేయది
మమ్మీ స్టడీ పర్సంట్ ఆ మమ్మీ స్టడీ పర్ సన
ఆ
ఏ క్లాస్
ఎవరు
మమ్మీ అంటే ఎంతవరకు చదువుకుంది సెకండా ఇంకే మరి స్కూల్స్ అవన్నీ బయటికి వెట్టని తీసుకెళ్తారా మరి స్కూల్ తగటప్పుడు నుండి
ఆ తీసుకెళ్తారు
ఎప్పుడు ఎటు వెలిండ్రు
పార్క్ కెళ్ళము
ప్చ్ అవునా పార్క్ లోక్లా
ఆ
ఇంకెక్కడికైనా వెళ్తారా బయటికి
ఆ వెళ్తాం
వేరే స్టేట్స్ కా వేరే డిస్ట్రికా
వండర్లకి వెళ్ళిండ్ర ఎప్పుడైనా
ఆ వెళ్ళం
ఆహ అక్కడ ఎలా ఉంటది మరి
మొత్తం కూలిగా ఉంటది వాటర్ స్లైడ్స్ ఉంటాయి
అ
స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి
ఆ చాలా ఎంజాయ్ చేసన్నారు రావచ్చు
ఆ
థ్యాంక్ యూ రామ్ మాట్లాడినందుకు
ముబాయి